హలో
హలో
ఆ వినీపీస్తుందారా
ఆ అక్క వినిపిస్తుంది
ఆ ఇప్పుడు వచ్చిందిరా కాలు అప్పటి నుంచి నేను ఏ తప్పు చేస్తున్న తెలుసా
అవునా అదే రాలే ఇంతసేపు
నేను గొడుతున్న
అవునా అప్పట్ లా నేను ఇలా బానే ఉందిలా అంత కరక్ట్ అయింది అవే నీకే కాల్ వస్తలేదని పో
ఏందా లొల్లిలొల్లి చేసుకుంటారు మీ ఫ్రెండ్స్
ఎం చేస్తున్నావ్ అక్క
ఏం లేదు రా ఊరకనే కూసున్నా
హమ్
ఉమ్ ఫుల్ సార్దాయింది కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తు
ఉమ్ హు తిన్నావా మరి
ఆ తిన్నారా
హమ్ ఏం చేస్తుంది
పడుకున్నాడు ఆ అన బాండు కున్నాడా ఆయన పండుకున్నకే అన్నం దింపి
అ
ఈరోజు పండుకి కర్డ్ రైస్ చేసిన
అవునా
మంచిగా తిన్నాడు ఇగ పడుకున్నాడు మన్ చే పెరుగు తిన్నడుగా పడుకున్నాడు నేను కూడా చింతకాయ పచ్చడ ఉండేగా మా ఇంట్లా
వో
అది మంచిగా పోప్ ఏసినా పోప్ ఏచి మేమ్ దాంతోనే తిన్న ఇగ కర్రితోన్ తిన్లే
వాటర్ వస్తలేవు ఏం వస్తలేవు మాకు
హ్మ్ హు ఓ ఇప్పటికి మరి ఎవరికైనా చెప్పకపోయినవ్ వాటర్ రాట్లేవని
చెప్పినం వార్డెన్ కి మెసేజ్ చేసినం ఆమె ఏం రెస్పాండే అయితలేదు అస
మెసేజ్ చెతర పోయి చెప్ చేప్పి రావాలే
ఆమ ఉండదిడా
ఆమేడుంటది
వాళ్ళ ఆళ్ళ అపార్ట్ మెంట్ ఉంటది
వార్డెన్ అన్నప్పుడు మీ దగ్గరనే ఉండాలిగా
వాళ్ళు అట్లుండరు పొద్దున్నొక్క సారి రౌండ్స్ కోస్తారు కతం ఇగ వాళ్ళటే
ఊహూ
హ్మ్
చెప్పి చెప్పిందామరి చూస్తా అని
ఆ చెప్పింది మరి గ్రూప్ ల అంతమంది మెసేజ్ చేస్తుర్రు
ఆహా అమ్మా అయిపోయిందా ఫేస్ ప్యాక్లు పెట్టుకున్నారా నిన్న
ఆ పెట్టుకున్నాం ఈ డార్క్ సర్కిల్సే అందరికి ఘోరంగా కనిపిస్తున్నాయి
మీకు ఫో రాత్రి వరకు మీరు ఆడో ఫోన్ చూసుకుంటా చేసుకుంటా నిద్ర పోరు కదా అందుకే వస్ అది మళ్ళేమో మధ్యాహ్నం పొద్దుగాల లేవరు లేవకుండా పన్నెండింటికి లేస్తారు కాబట్టి మీకు అట్లనే వస్తాయి
హ్మ్
మా అమ్మ అంటుంది నా దగ్గరంట నా ఫోన్లు ఐదు వేలు ఉంటేనంట మమ్మీకి వెయ్యాలంట
ఓ హు హు అవును నేను ఇంతసేపు మాట్లాడినా మా మమ్మీ తోటి
ఆహ్
ఉహ్
ఐదు వేలు ఎయ్యమంటంది నేను ఏడు నుంచి తెచ్చి వెయ్యను అన్నా
ఉ మా అత్తమ్మ రానన్నదట ఏడైతే అది నాకు ఎక్కు అని అంటుందట నేను అప్పటిక అన్న ఆమె వస్తుంది కానీ అయితే వొద్దులే మేమే పోయి మ తం ఎట్లనా అయి వస్తాం ఉ అనే అన్నది మళ్ళా ఇప్పుడు పోయి చె మా చెల్లెని తీసుకుొని వస్తదంట
ఆహా అటువల్ల అ మా అత్తమ దగ్గర పంపిస్తా అన్నదిగా
ఆ ఇప్పుడు ఏమో ఇప్పుడు ఎగ్జామ్లు అయిపోయినాయి కదా ఇప్పుడు మరి అటు నుంచి అలాట ఎట్లా పోతుంది ఇంటికి వచ్చి పంపిస్తుంది
అవునవును నాకు కూడా ఆడికి పోయినకా ఫోన్ చేయమని చెప్పిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరా అడాప్టర్ ఉంది అది వాళ్ళ ఇంటికాడ వేసి వచ్చిందంట ఆ పిల్ల మళ్ళీ రెండు వేలు అది అది పోతే మీ భావనన్ను ఫుల్ కొడతాడు
హ్మ్మ్ చెప్ చెప్పమనకపోయినావు మరి
ఆ అడిగిపోయానాక సమ్రీన్ తోని ఫోన్ చేపి ఒకసారి నాకు అని చెప్పినా
హ్మ్మ్
అతే చేపిస్తాలే అన్నది
అవునా
నన్ను రమ్మంటుంది
హ్మ్మ్
నేను నేన అన్నా కదా ఒకవేళ మాఅత్తమ్మవాళ్ళు ఉగాదికి రాకపోతే వచ్చేదాన్ని నేను
ఉమ్
వాళ్ళు ఏమన్నారు ఉగాది రోజే వస్తామన్నారు నైన్టీన్త్ కి కి వాళ్ళు వస్తే నాకు రావడం కుదరదు గాదా
ఉమ్ అవును
అయిే ఇప్పుడు వచ్చి ఒక రెండు రోజులు ఉండి పోదు రారదు అని అంట కాధ తమ్ము ఉన్నాడు తమ్ముడుతో ఉండిపోదురా అంటే ఇప్పుడు నువ్వు రాంది నేను వచ్చి అర్హ నొక్కదా అని ఎట్లా పట్టుకుంటా
నేను ఎట్లాగో సెవెంటీన్ క వస్తా కుత్త
ఆ మ నేను చేంజ్యను నన్న ఇంకా ఏమంటారు కిచెన్ జాదర లేదు ఇంకా
నేను కూడా ఇంటికి పోయా ఆ స్టాండ్ మొత్తం కడగాాలే
ఏం జరుత
అదే ప్లేట్స్ దిష్ట ఆ అదంతా కడగాలంటటు అది ఒక్కటిగా అడుగు సెల్ఫీలు ఒక్కటి చదరు ఇ ఏం పని లేదు అంత నేను చేసేపోయినా
ఆ బొంతల్ బిడిందంటనా
ఏమో
ఆహా ఆసాయం దేశం ఎల్ తోము మరి దోమి అడబట్టేేశారా అద స్టాండ్ లో ఎన్ని ఉన్నాయి బడ బోల్లు కొన్ని ఉన్నాయి గా
ఆ ఇగన్ీ పొద్దున లేసి ప్పుడే చేసుకుంటా ఎందుకంటే మళ్ళీ అప్పటి ఎండ కొడతది నాతోని కాదు మా తమ్ముడు హెల్ప్ చేయ్యడు ఏం లేదు నేను ఒక్కదానే పి చ్చి లేస్తది నాకు
ఆ మీ అత్తమ్మ బిడ్డ వస్తదేమో
ఆ వాళ్ళు వస్తే ఆమె ఎత్తదా
ఆమె చేయదు కానీ ముచట్లు పెడతది నువ్వు చేసుకో
ఏమో నేనుగ ఆ రేకుల కింద వేసుకొని ఆన్నే
ఆ పాట ఫోన్ లో పాటల్ పె
అమ్
ఏముందు ఒక రోజు మీ అన్న బిడ్డొచ్చి కూర్చుంటే ఆమె ఏదో ఒక సోది చెప్తా ఉంటది నువ్వు టక టక తోముకోవచ్చు
ఇంకా అంతే అయినా వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి వాళ్ళు ఆఫ్టర్నూన్ చెప్తాయి మా వదినకి పంపి నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్తే
ఆ ఆమె వచ్చి మంచిగా గుసుంట ఉంటది నీతో ఏదో ఒకటి మాట్లాడితే ఉంటది మంచిగా నీకు తోడు ఉంటది
అదే అదే
ఇంకేముంది నేను కూడా ఇప్పుడు వస్తే మళ్ళీ పండుగ తర్వాత నన్ను పంపియార్రా
ఆమ్ వద్దులే ఇప్పుడు పండుగ తర్వాతకే రా
పోయినాంకనే వత్తా అప్పుడు నాకు మీ బావా ఒక రోజు డ్రెస్సులు తెచ్చిండనుకో అ డ్రెస్ ను దీస్ కొనేతా ఏసుకొని ఫోటోలు దిగుదాం
ఊమ్
మంచిగా అసలు ఎట్లున్నాయో తెలుసా సూపర్ ఉన్నాయి ఒక టైంలా నేను మా మమ్మీకి లాంగ్ ఫ్రాక్ అని చెప్తే నువ్వు ఎండాకాలంలో లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటావా అని తిడతాంది అది లాంగ్ ఫ్రాక్లు కాదు లాంగ్ టాప్ ఉంటది చూడు లాంగ్
ఉమ్ అదే అదే తెలుసు
కింద పంది చున్నీ కూడా సూపర్ వచ్చింది తెలుసా వన్ సైడ్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ నార్మల్ వచ్చింది
అవునా
త్తం మిగా స్టోన్ స్టోన్ స్టోన్ స్టోన్స్ వచ్చినాయి
ఊహుమ్
బాగుంది ఒకవేళ ఈ రోజు సాయంత్రం తెచ్చిండు అనుకో నీకు వీడియో కాల్ జేసీ జూపిస్తలే
ఉం సరే అక్క
ఉమ్ ఏం జేస్తున్నారు మరి
ఏం లేదు మా ఫ్రెండ్స్ మెస్కి వేయరు వాళ్ళను ఇమ్మని చెప్పినా నాకు కడుపు నొసుంది బాగా
ఊహ్మ్ మీ ఫ్రెండ్ నీకే ఫోన్ ఇచ్చిపోయిందా మంచిగా
ఊమ్ ఇ రోజు ఈ రోజు మా ఫ్రెండ్ పోదామె ఫాస్టుగా
ఆమె ఈ రోజు ఏం ఫస్
ఆమె ఫ్రైడే ఫ్రైడే ఫాస్ట్ టింగ్ ఉంటరు వాళ్ళు
వావ్ వెరీ నైయిస్ ఆమె కూడా ఇంట్లేదు నీదగ్గరనే వుంది య
దే అది పడుకుంది నేనే పోయి ఫోన్ తెచ్చుకున్నా ఊమ్ అప్పుడు మాటకి పోయినప్ ఇప్పుడు ఇగ ఒక స్ప్రైట్ కొనుక్కున్నాం అళ్లనే ఇద్దరం దాగినం
ఆమె ఫాస్టింగ్ అనవ్
ఆ తయి అల్ అయి త్త రోడ్ల అన్నం తినద హ మా మనం అంటే ఆ
ఈడ గుడ మా ఇక్కడ పిల్లలు అన్ని
చిప్స్ తింటారు అన్ని తింటారు
ఇక్కడ కూడా ఈ పిల్లలు ఉంటారు క మా ఇంటి పక్కన పిల్లలు వాళ్ళు గుడా సాయ్ మంచిగా పాలు తాగుతారు ఫ్రూట్స్ తింటారు
ఇంకా అందర అంతే
తిని ఏమంటారు తెలుసా మీకేముంది మీరు మంచిగా పొద్దుగాల నాలుగు గంటలలకు వేసి తింటారు మళ్ళా ఆరు గంటలకు తింటారు నిన్ను అట్లాసుత్తినానే అమ్మంటారు
ఆళ్ళు వాటర్ తాగుతారు
నేను నాకు దాని వల్ల ఫుల్ గొడవైంది మమ్మల్ని ఎంత తక్కువ చూతారా మీరు ఇంకా ఫుల్లు తాగుతారు వాటర్ మేము అసలు ఏం తాగకుండా ఉండాలనే నేను ఇది ఒకటే మీరు అంత మస్తు ఇజ ఉంటది మీకుదేముంది పొద్దుగా లేచ మీరు మంచిగా తింటారు పుల్ళు కడుపు నిండా ఇక నీకెందుకు అది ఇది అని ఉంటారు
ఆ
అంతే మాాలక్ ఒక్కజస్ట్రు ఉంది అర్ధమైయిద్దేను నను
ఆ
ఏ సప్పుడేగుసున్నరు
ఆ ఆలకెందెలుసు
ఉమ్ హు నాకు కూడా ఈరోజు శుక్రవారం అని నేను కూడా ఈ కిచెన్ చదరట్లేదు రేప అయితే మంచిగా రేపయినా లేకపోతే ఈ యాయిటీన్త్ రోజైనా సెవెంటీన్త్ రోజయినా మంచిగా అప్పుడైతే అప్పుడే సాదిరిన్ అనుకో
సెవెంటీన్త్ పోతా కదా నేను సెవెంటీన్త్ పోతే ఆ రోజ ఏం ఫాస్టింగ్ ఉండ
ఆహా
ఫుల్ చదురుతారు సాయంత్రం నైట్ ఖాలీగానే ఉంట కదా
ఆ సద్రేస్కో
కుంటే ఎయిటీన్ కి ఎయిటీన్ కి కూడా ఉండాలి నైన్టీన్ ట్వంటీ కి కదా ఫాస్టింగ్స్ ఎయిట్ పుట్టిన రోజు పొద్దున్న లేషి బోలు తోముకుంట సాయంత్రం స్నానం చేసేస్తా ఈ నైన్టీన్ నుంచి మళ్ళ ఫాస్టింగ్స్ ఉండచ్చ
ఉమ్ నేను కూడా ఏమంటారు ట్వంటీ లాస్ట్ ట్వంటి రోజు ఉంటరు గా ఫ్రై డే అప్పుడు అదొక్ ఒకటి ఉంటా నేను ఈ రోజు ఉందాం అనుకున్నారా కానీ బాగావద్దు దన్నడు
వద్దులే మన మాస్
ఇట్లా కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళు మొత్తమ్ ఇట్ ఇట్లా గట్టిగా అయిపోయి పట్టుకున్నయ్ లేవరాద్ ట్లేదని వద్దు అని ఉన్నడు
అవును
మళ్ళీ అరహ పండుమ కొడుకు ఒకటి ఏడిపిస్తాడుగా ఒకటి సతాఇస్తడు కదా
అవునవును
ఇప్పుడ అయింది వద్దులే ఏం కాదు నేను చెప్పుకుంటలే మా అమ్మతోని అన్నడు ఏక్ కడుపు నొత్తంది మంత్ వచ్చినట్టు అయి ఉండలేదు
ఉమ్
ఆ అని చెప్తే సర్లే అని అన్న ఒక్క నిమిషం లైన్ లా ఉండరా ఉపవాసం ఉన్న సాయంత్రం వస్తా నిజం ఇరోజ్ శుక్రవారం నువ్ సాయంత్రం మావయ్య వచ్చినంక, నేను మావయ్య ఇద్దరం వస్తాం వేణు అన్న కి చేప్పిండంటగ. ఆల్రెడీ వస్తా నిన్ నీ పెళ్ళికి కూడా వత్తా. నీ ఎప్పుడు గూడా వత్తా ఏ వత్తార ఆ చెప్పు రా.
ఉ
ఆ సాయంత్రం వస్తారా ఆ అయితే ఇంటి పోయినంక, అమ్మాయి వాళ్ళు పండుగ చేస్తున్నారు.
అవునా
తినడానికి పిలిస్తే ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పిన
ఉహ
నేను బోను గదా అట్లా
ఆ అవును
మనం ఏడ పోయినాం పోలేదు కదా ఎప్పుడు
అవునవును
ఆ అందుకే నా వాళ్ళు పోతున్నారంట రా అం చెప్ పోతుంది
మ్ హు
వాల్లకేముంది ఎట్టు పడితే అటు ఉరుకుతానే ఉంటరు తిన్నేకి
వాళ్ళు పక్కా పోతారు
మనం అట్ల బోము మళ్ళీ బావ కూడా చెప్పింది మా సల్న మా అమ్మా ఛీ మా వైఫ్ ఫాస్ స్టింగ్ ఉంటుంది ఆమె కుదరదు రావడం అని చెప్పిండు
అవునా
నిన్ననే చెప్పిండు నిన్న వాళ్ళ మమ్మొచ్చి చెప్పింది సర్లే మళ్ళి చేస్తా నీకు
ఆ సరేక్క